ఇప్పుడు ఎన్ని చూపెడతానని ఇంకొకటి చూపెడతాను అలా నీకు
ఆ ఒకటే చూపదతండి
ఉ
అ తలకయ యితే ఎట్ల నతుా అదా ఫోన్ మాట్లాడితేవ ప ఇట్కొ బ పెటుకొ తలకాయ బద్దలు అవుతుాంది
నా పీడ పోతుంది అనిపిస్తాను నేను ఇకొక్క కాల మాట్లాడతే
నిజంగా అట్లనే అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా
నే నా నా అయితే తలక అయింది తలుక అసలు ఇది స్పీకర్ బేట్టట టలు స్పీకరూ పెట్టుకొని మాట్లాడిన అదో పని ఇది చూసుకుంటా స్పీకర్ లేద ఏ ఏమి లేద ఏ
స్పీకర్ ఎయిలే ఏంటి అ
అ
తలకాయ బాగా నోతంది నా కొడుకు బిస్కెట్ ప్యాకెట్ కవరు అ
బుర్ర మొత్త
బిస్కట్ ప్యాకెట్ కవర్ తీసుకొచి నిండాన
ఈ రోజు తలకాయ నోచింది నైట్ అసలు నిద్ర పట్టలే
అంటే అంటే మీరు లాస్ట్ ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ ఎన్ని ప్రాజెక్టులు చేసిరు
లాస్ట్ ఇయరా లాస్ట్ ఇయర్ రూ మూడు ప్రాజెక్ట్లు చేసినాం ఫస్ట్ ఫస్ట్ ఏమో పిక్చర్లు చూసి చదవాలి రెండో ప్రాజెక్ట్ ఏమో ఆ ఈ స్టోరీస్ మాట్లాడాలి మూడో ప్రాజెక్ట్ ఏమో కాల్స్ మాట్లాడాలి మూడు ప్రాజెక్టులు చేసినం
ఉ అంతేనా
హ్మ్మ్ అంతే
అ
ఊ నేను కూడా నీ జి పి ఎస్ ఆన్ ఉందా జీ ఆ జిపిిఎస్ ఆన్ ఉన్నది గూగుల్ మ్యాప్స్ అంటే పైన లొకేషన్ నిన్న సార్ మెసేజ్ పెట్టిండు లా లొకేషన్ ఆన్ చేసి మాట్లాడండి అమ్మ అనుకుంటా పెట్టిండు అందుకే అంటాను ఆన్ ఉందా అని మళ్ళీ అట్లా స్క్రోల్ చేయ ఆను ఆన్ లొకేషన్ ఎప్పటికీ ఆన్లనే ఉంటుంది ఫోన్లో
జిపిఎస్ అంటే ఎక్కడ ఎక్కడ
ఈ చుక్కా చూపెడతా ఉండు ఇది వతల్న ఇది ఉంటుది చూడు జీబిఎస్ సింబల్ లొకేషన్ సింబల్
ఆ హా ఒక్క నిమిషం ఆన్ చేసే ఉంది
ఆన్లనే ఉంటుది ఆటోమేటిక్గా ఇప్పటికనీ ఇప్పుడే కాదు కానీ
ఆ
ఆన్లైన్ లో ఎన్ని అవర్స్ ఆన్ అయితది ఆఫ్ కూడా అయితది ఎక్కడి నుండి అయినా మాట్లాడవచ్చా
ఆ
హ్మ్మ్
నిన్నటి నుంచి ఏం పనియ బట్టలు విండలేదు ఇయ్యాల విండలేదు ఇ ఉన్నాయి బట్టలు
ఏమనదా మరి మీ అత్తమ్మ రోజు రోజు విండుకోగా
మాత్తమ్ మాతమ్ హవనా మాత్తమ్మ మాద ఇ కరెంట్ కరెంట్ అంట నల్ దాట్ల బస్ అది ఒకటి ప్లస్ అయిందా ఓ మో ఇంతకముందు అంత మంచిగ్ ఏడుతండే కళ్ళు మూసుకొని పాట బడ్తున్నావా
వా వాషింగ్ మిషిన్ లేదా
లేదు లే పాట బడ్తున్నావా
ఉహ్ పాటయ్
ఆ ఆ అంటాది కళ్ళు మూసుకొని
మాకు ఇన్పియోచ్చుగా నీ పాట
మీకు ఇంటే మీరో ఓయో పాటలు ఊకే బాడమంటే ఎట్లా కష్టం అయితది వరి పూత్ పూత గావాలంటే ఇగా మా కొడుకు వాడలేడు.
ఇగా రేపనుడ్ నాఫోన్ ఎత్తగ్ బోవచ్చు నీ కాల్ చేయపోతే రేపను నా పోన్ ఎత్తగావ్చ్ ఇగా ఆ రేపటి నుండి నా పోన్ ఎత్తవ్ గావ్చ్ కాల్స్ అయిపోయినాయిగా నీ నీకేకాల్స్ ఉంటాయ్ గా మాట్లాడుతుట్ మాట్లాడదానికి ఏం కాల్స్ ఉండాయ్ గా ఇంగేతా ఎత్తు నాకూనై కాల్స్ మాట్లాడేది.
చేయ్ చేయి ఫ్రీ ఉంటే మాట్లాడ్తా
హుహ్ నువ్వేం ఫ్రూట్స్ బా దీంటావ్.
ఇది డిలీవర్ అయినప్పడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కప్ సోడ్స్ తిన్లేదు ఎమ్ లేద్ ఇంకా
ఇంకెప్పుడ్ దింటావ్ మరి
ఏం దిన్నా జలుబు దగ్గు ఇవే అంటాలు ఆఏది అని
అటనే అంట్రు యాటనే ఏతారు వాళ్ళు ఈ డెలివరీ అయినప్పుడు ఆ ఆప్రిష్ నైనా సిజేరి ఏయ్ నార్మల్ అయినా ఘోరంగా బ్లడ్ పోతాయ్. అన్ని ఫ్రూట్స్ దినాలంటాడ్ డాక్టర్ ఇగా వీళ్ళు పెద్దోళ్ళు పెద్ద డాక్టర్ ఏద్ దినేనార్
వీళ్ళ వీళ్ళు వాళ్ళకంటే వాళ్ళ ఎంబీబిఎస్ ఎంబీబిఎస్ జాద్వితే వీళ్ళు వాళ్ళకంటే డబ్బల్ జాదుర్తర్ ఇళ్ళు
కానా వీళ్ళే మొత్తం ఎగ్జామ్లు రాజి పాస్ అయ్ డాక్టర్లు అయ్ జెప్తానాట్ జెప్తారు ఇగా ఒక్కొక్కటి
ఆ ఏం దినయిట్లే ఇంకా ఏదింటే ఏదింటే జలబు అద్ దింటే జల్బ్ ఆన్ జెప్తార్
అన్ని దినాలే అన్ని రకాల ఫ్రూట్స్ దినాలే అంతా దినాలే ఒక యెన్ గంటే ఒకవేళ ఆపరేషన్ అయితే పప్ పుల్ తినొద్దు. ఎందుకంటే కుట్లు పేగుల్క్ ఓతాయి చీమ్ అయితదని ఈ యంతా కథ ఏ యేప్తారు. ఆ త్రీ మన్స్ వర్తు అంతే ఓ ననైతే కొబ్బరి నూళ్ళు కూడా తాగనీయలేదు మావోళ్ళు ఆ ప్రిష్ నేనో మంచిన్ని
ఇప్పు నేను అసలు నేను ఇప్పటి వరకు దాగట్లేదమ్మా. నీన్ ఇప్పుడ్ వరకు దాగత్
నేనైతే ఎపుడో దైనా నేను మూడు నెలకే దాగిన రెండు నెలకే దాగిన కొబ్బరి నీళ్లు దాగల్ నాక్ గసాలు ఏవైనా నాకు కొబ్బరి వోడా నీళ్ళే గుర్తుకొతాయి పస్టు అదొక ఓఆర్ఎస్ నాకు. నాకు బాగ్ ఇష్టం కొబ్ బోబోడన్ నీళ్ళే ఏం చేస్తారు మరి త
ఉ
తాగక ఏం చేస్తారు ఈ
ఏం తాగొద్దు వాళ్ళ ఏమి ఇయరు మనకు మనకేమీ ఈయరు మహా కాదు అట్లాగాదు ఇక్క జోక్ బాగుంటాయి మనకేం వెయ్యారు కానీ పిల్లలకు పెడతారు అన్నట్టు వాడు తేంగాదు వానికి జలుబు రాదు గాని మనం తింటే వానికి జలుబు వొత్తది
అ
అంత వెరైటీ మన్సులు ఉంటారు
ఉ అట్నే ఉంటది అసలు బోరాం చేసిురూ నాకు నాకైతే కారంపొడే పెట్టిల్లు
ఉ
ఉ
ఆపరేషన్ అంటే కొంచెం ఇబ్బందే ఉంటంది లే నార్మల్ అంటే కూర్చోవడం పడుకోవడం ఇబ్బంది నార్మల్ ఆపరేషన్ అంటే ఇగ లే చూడే కష్టం
అసలు లేవలేము మనం అసలు ఆప్ పిషన్ అయితే సచిన నిజంగా థియేటర్ పోయి బయట కో వర్చ్చుదాకా నమ్మకం ఉండదు తెలుసా మనిషి నార్మల్ అంటే బతుకుతారుని నమ్మకం ఉంటుంది కానీ ఆ ఆపరేషన్ అయితే ఉండలేరు కొంచెం బీపీ డౌన్ అయినా ఏ నా కూడా స్పాట్ట్ నా ఆపరేషన్ లో మా బాబుకు టీకా ఏపిస్తానుగా వాన్ని తీసుకపోతే ఫోర్త్ డేనుో వన్ వీక్ కో కుట్ లో ఏమై ఆడ చనిపోయింది ఆమె తెలుసా ఆపరేషన్ థియేటర్ లోనే చనిపోయిది ఆమె
ఆ ఇటు రారా
బాగా
టెన్షన్ పెట్టుకోదు టెన్షన్ పెట్కుంటే బీపీ పెరుగుతది
ఆహా అప్పుడు కాదు డెలివరీ అయ్యేప్పుడే ఏం టెన్షన్ లేదు మంచిగానే వచ్చానా నేను ఓ అప్పుడు బాగా సేవలు చేస్తారు మనకు
ఆ ఆ వు ఆ ఆ వు అ వు వు ఆ
జ్ర జీ
అమ్మ ఉ
డెలివరీ అయినాకనే సుక్కలు చూసినా
ఆా
అసలు ఎంత నొప్పి తె తెలుసా నా నడవలేం కూర్చోలేము ఆ నొప్పికి కుట్లు ఉసిపోతే మనిషి మొత్తం బత్తం అన్నట్ ఎందుకంటే జాయింట్ చేతాయి కదా బాడీని కుట్లు మో మస్తు భయమైతుంది మస్తు నొప్పి లేతది నొప్పి వేరేటిగా ఉంటాది కుట్లో నొప్పి అసలు మనకి ఇన్ని రోజులు దెబ్బ తగిలిన నొప్పి వేరే ఉంటుది ఆ కూట్ల నొప్పి వేరే ఉంటంది నీ కొడుకు మంచిగా ఆడుకుంటాండగా
పండుకొని మాట్లాడతాం
ఆ నిద్రయితే వోడు నిద్రయితే పోడు కదా
ఆ నిద్ర ఓడు ఇగో ఇదే ఒరుడు ఇదే ఆటోడు ఓడు
అజ్ మా భాష మా భాష మాట్లాడతా మా భాష మాట్లాడతండుగా ఆజో అట ఆజు అంటే మా భాషలో రానర్థం
ఓ అన్నతయ్ యయే యయే అంటడు
ఏమో తెలుగు మాటాడత నువిడ్ ఆ అదేమాయనేమో వీడేమో తెలుగు మాట్లాడతాండ ఏంది అసలు వీడు అ మాయనంటడు మనం అందర మెస్టీ మాట్లాడితే వీడొక్కడ తెలుగు మాట్లాడతాడు ఏంది అని అంటండు
ఆ